హలో హలో ఆ చెప్పండి
సార్ బాగున్నారా సార్
ఆ బాగున్నాను సార్ మీరు
బావున్నాం సార్ ఏం చేస్తున్నారు సార్
ఆ ఏమి లేదు ఇప్పుడే ఇలా కూర్చున్నా తిని తిన్నారసార్
తిన్నాం సార్ మీరు తిన్నారా ఏం కురా సార్
క్యారీ టమాటా సార్ మీది
మాది టమాటా సార్
ఉమే సేమ్ కే మాది కూడ టమాటే
అవునా
హమ్ టమాట ఇష్టమా మీకు
ఆ టమాటా అంటే చాలా ఇష్టం సం సార్
అఓంట న ఫెవరెట్ కర్రీయ మీకు
అదేం లేదు మా ఫేవరెట్ కర్రీ కాకరకాయ మీది
ఉహుమ్ మది మా ఫవరెట్ పప్పు ఆలుగడ్డ
పప్పు ఆలుగడ్డ బాగా తింటారా సార్ మీరు
ఆ ఆలుగడ్డ బాగా తింటాం పప్పు ఎక్కువ తినము
ఉ ఆ
హమ్
లే ఉమ్ సార్ చెప్పండి
ఇక్కడ ఉన్నా సార్ ఇంటికడనే ఉన్నారా
ఇంటి దగ్గర లేనండి బయట ఉన్న సార్
అహుమ్ అదే వెహికల్స్ సౌండ్ వస్తుంటే ఇంట్లో ఉన్నా సార్ నేను ఉమ్ వెహికల్ సౌండ్స్ వస్తున్నాయి సార్ అదే అడుగుతున్న
బాగా వస్తుందా సార్ డిస్టర్బెన్స్
డిస్టర్బెన్స్ ఏం లేదు లైట్ గా వినబడు
అమ్ ఈ మధ్యల మీరేడన్న టూరిస్ట్ ప్లేస్ పోయారా సార్
ఆ టూరిస్ట్ ప్లేసెస్ అంటే ఏం వెళ్లలేదు ఈ మధ్యలో
ఇక్కడ దేవాలయం కూడా వెళ్ళాలా సార్ మీరు
ఆ దేవాలయానికి వెళ్ళాం సార్ ఉమ్ ఎంబత్ భద్రాచలం
భద్రాచలం రేపు ఉమ్ ఆ ఈ కళ్యాణం పోతన్ల సార్ మరి
ఏ కళ్యాణం సార్
శ్రీ రామనవమి అది రేపే కదా సార్
హ్మ్ మా ఊర్లోనే వెళ్తాం సార్ ఆ మీరూ
భద్రాచలం పోయి అక్కడ గోదావరి నది దగ్గరికి ఎళ్ళారా సార్
ఎక్కడ సార్
భద్రాచలంకి వెళ్ళారంటున్నారు కదా
ఆహా ఇప్పుడు కాదు సార్ ఆ వెళ్ళాం గోదావరి దగ్గరికి చూసి వచ్చాం ఓ వన్ మంత్ బ్యాక్
అవునా
మీరు వెళ్ళారా సార్ ఈ మధ్యలో
మేము వెళ్ళలేదు సార్ మేము ఇంకెళ్ళలేదు ఏళ్ళాలే
హ్మ్ వెళ్ళండి ఎటైనా ఒక సైడు ప్రశాంతంగా ఉంటది ఆ బాగాంటే ఇప్పుడేం ట్రాఫిక్ ఎళ్ళ ఏం ఇప్పుడు ఉంటారు క్రౌడ్ ఎందుకంటే రేపు శ్రీరామ నవమి కదా
మ్
అ రేపు ఉంటారూ కదా సార్
మ్ హ ఎన్నిసార్ల వెళ్ళారు సార్ మీరు
ఆ అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు టూ టూ టైమ్స్ వెళ్ళిన ఇప్పుడు త్రీ ఫోర్ టైమ్స్ వెళ్ళి ఉంటా అడికి
ఫ్యామిలీతోనే వెళ్తారా సార్ అందరు మ్ అన్నరు
ఆ అన్నారా
అక్కడ స్టే చేసారా మరి ఎమ్మటే రిటర్న్ ఏందీ సార్
మేము స్టే చేయమండి మేం ఎమ్మటే రిటర్న్ ఐతం సార్
అక్కడ పాపికొండలు ఉన్నాయి కదా సార్ వెళ్ళలేద అక్కడికి
ఆహ పాపికొండ వెళ్లలేదు సార్ మేము
ఇప్పుడు అందరు పాపికొండల కోసమే అక్కడికి వెళ్తున్నారు కదా సార్ బాగా జరుగుతుంది అక్కడ
ఆ అంత గుర్తుకు లేదు అప్పుడు వెళ్ళలే లేట్ అవుతుందని వచ్చేసాం ఇగ
ఉహు
పాపికొండలు చూసిసోస్తే అయిపో
ఉమ్
చూడలే పాపికొండలను
పాపికొండలు చూడండి సార్ బాగుంటది అక్కడ
ఆ మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళనప్పుడు చూడాలి సార్
ఉహు
సార్ ఇప్పుడు మరి బయటికి
ఆ
బయటికి వెళ్తున్నా సరే ఎట్టు వెళ్ళారా అన్న
బయటికి ఏం వెళలే ఇక్కనే అక్క దగ్గర ఆగాను
ఆహా
ఉఊ
ఏం వర్క్ చేస్తారు సార్ ఇప్పుడు మరి
మేమేం చేయం సార్ ఊరికే తిరుగుతూనే ఉంటాం ఏం వర్క్ చేయం
కారీ నఫర్
ఖాళీగానే ఉంటాం మీరు సార్
ఆ మే కళీస్తదిగా లైట్తు
ఉమ్ బయట తిరుగుతారా
ఆ
మీ ఇష్టమైన గేమ్స్ ఏంటిది
ఇష్టమైన గేమ్స్ అంటే కబడ్డీ సార్ మీకు
కబడ్యా
ఊ
నేను ఏం గేమ్స్ ఆడను సార్ ఓన్లీ వాచింగ్ గేమ్స్ ఆన్లైన్ గేమ్స్
ఆ ఆన్లైన్ గేమ్స్ ఏమంటది సార్ ఎక్కువ
ఫ్రీ ఫైర్ ఆడుతా సార్
ఫ్రీ ఫైర్ ఏనా
ఆ
ఇవంతా ఆ మేడంమ్ సార్క్క ఫీ స
బడీ కబడ్డి బాగా ఆడతారా
ఆ కబడ్డీ అంటే అఔట్లైన్ గేమ్స్ గా చిన్న చిన్న ఆడుతాం సరిగ మీరు విలేజ్ సార్ మాది ఎక్కువ ఫ్రీ ఫైర్ అవుట్లైన్ గేమ్సే ఆడతాం ఇక
ఊ
సారి కూడా ఆడతంని ఇప్పుడు అన్న ఒకసారి
ఉమ్
ఇ మీరు ఎప్పుటికి ఫ్రీ ఫైరే ఆడుతారా సార్
ఎప్పుడో ఒకసారి ఆడతాం సార్ ఎప్పటికి ఆడం
ఎప్పుడో ఒకసార ఆ
వ్యవసాయం ఉందా సార్ మీకు
ఊ వ్యవసాయం ఉంది సార్ మాకు
పంట పండిస్తారా మీరు
ఆ పండిస్తాం సార్ పంట
ఏం పంటలు వేస్తారు సార్
పంట ఒరి ఇది మొక్కజొన్న పత్తి పసుపు జొన్నలు ఇవన్నీ వేస్తాం సార్ మాకు ఇంకా ఉన్నాయా మీ సైడ్ ఏమి వేస్తారు సార్ ఎక్కువ
అ ఎక్కువ రాళ్ల రాళ్ల నేలలు సార్ ఎక్కువ పండలు పండియరు
ఆ పండవు పంకున్నా ఏన్ క్రాప్స్ ఇస్తారు సార్ అండము
ఫ్యాక్టరీస్ బిజినెస్ చేసుకుంటారు అందరు పెద్ద పెద్ద ప్రాక్టీరీస్ ఉంటాయి
ఆ బిజినెస్ సార్ మీరు ఆల్రౌండర్
అందరూ
అదే బెస్ట్ సార్ వ్యవసాయం లో ఏం లేదు
ఎందుకు సార్ వ్యవసాయంలో ఎందుకు లేదు
వ్యవసాయ లో ఏమన్నా సార్ ఇప్పుడు యాస వాటర్ రాకపోతే పోయినట్టే
మ్మ్
వానకాలం అయితే వానలుడతాయి కానీ ఇప్పుడు వాషింగ్ మసన్ వాటర్ ఉన్న సారి ఎక్కువ క్రాప్ చెయ్యం
మ్మ్
యాసి ఒకక్కటే వనకాలం మీది ఇస్తాం కదా సార్ అందుక వేస ఏమి వేస్ అంటాం
హ
అ మీ సార్
వారి తినడానికి అది ఒకటే చేస్తాం
ఆహా
ఈ మధ్యల వర్షాలు వడ్డే సార్
ఈ మధ్యలో అయితే వర్షాలు అయితే ఏమి లే సరి ఇంకా
అవు
తక్కువనే ఉంది ఆ రోజు మబ్బులు పడుతుంది కాని రాళ్ల ఇట్లా ఇదిసారు ఏం చ సరే అక
ఇప్పుడు రాలావణాలు ఉన్నాయటా సార్ పంటపరన్ని కరావ
మా హలో మధ్యలో హైదరాబాద్ సార్ ఎక్క్కడనరు అలాగనా వడ సార్
అర్థం కాలా సార్
మద్యలేదు సైడ్ అలా మ అడదార తెల్సా స మీకు
అలా ఉండలాడి మొక్క జొన్నలు తోట ని ము ఇ రాళాల కొట్కోవాల పట్టణష్టం అంటర్నేషనల్ బాగాయి
ఉ
మ్
మీరు ఏం చేస్తారు సార్ సైన్ చేస్తారు మీ అమ్బయి వాళ్ళకి సైన్ చేస్తారు సార్
ఉ అవును సార్ ఏం చేం కాలగా రూపం
ఖాళీ ఏనగతార ఇంగ్సా కాళీనగు తిరుగుతరు హలో హలో నోడతామ సర్ హలో హలో హలో ఇనబడతంద సార్ హలో హలో